హలో
హలో
తండడి
చెప్పండి ఏం చేస్తున్నారు పని అయిందా అండి
ఆ అయ్యిందండి మిది అయిందా
ఆ ఏందండి తిన్నారా అండి మీరు
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి తిన్నాము ఇప్పుడే బట్టలు పిండేసాము బసన్లు దోమాము అంతా పని అయిపోయింది
నా అండే రాడీ కూడా అయినాము
అవునా
అలా చూస్తున్నాం ఇలా వద్దని
అవునా మేము కూడా వెళ్దాం అనుకున్నాము ఇక మళ్ళీ వద్దులే అని ఊరుకున్నాము
ఆనా
పిల్లలతోని ఎట్లా అని కోరుకున్నామం
అదే అండి
ఇంకాండి ఏం కర్రీ
మీది ఏం కర్రీ
మాది బటానా టమాటా మెంతం అండి
మాది బెండకాయ చారండి
హమ్
ఇంకా ఏం చేస్తున్నారు లడ్డూ పండు
లడ్డు పండు ఇప్పుడ ఇగా పడుకున్నారండి తిన్నారు బయటకి వెళ్తాం అనుకని తి తిన్నారు
హమ్
ఇ బయటికి వెళ్లడం లేదు క్యాన్సల్ అయిపోయింది కదా అని ఇ వండ పెట్ తన్నా ఇద్దర్ని
నిద్రపోయినారా ఇద్దరూ
ఆ ఇద్దరు నిద్ర పోయ్యండి
సరే అండి
ఇంకా అండి మీరేం చేస్తారు
ఏం లేద్ అండి ఖాళీగా కూర్చున్నాం
అన్నయ్య కాలేజ్కి వెళ్ళిరాండి
వెళ్ళినాడండి
అవునా ఇంకెన్ని రోజులు ఉంటుంది కాలేజ్
ఇంకా ఒక సిక్స్ మంత్స్ ఉంటుందండి
సిక్స్ మంత్స
అవునండి
సిక్స్ మంత్స్ అయితే ఇంకా అయిపోతుందిమో
అయిపోతుందండి
ఇంకా మీ ఫ్రెండ్స్ తో
హమ్
ఏం చేస్తున్నారండి మీరు
ఏముందండి నా మా పాపకి ఇంజక్షన్ ఎంచుకొస్తే జ్వరం వచ్చిందని ఇంకా ఇ రోజు స్కూల్ కి పంపలేదు
అవునా
ఫీవర్ ఉండే నైట్ అంతా
శ్రీవర్ వచ్చిందా స్టార్ట్ అవుతాయిండి ఇప్పుడు అట్లనే అవుతుది
ఆ ఇంకా ఫీవర్ వచ్చిండే నైట్ అంతా ఫుల్ హీట్ అయిండడి ఆ బాడీ అంతా
అవునా
ఇంకా సిరప్ బోస్తు హీట్ వాటర్ అబట్టి క్లాత్ ఎడస్త తుడిస్తే ఆ ఆ
హాస్పిటల్ వెళ్ళపోయినా రండి మరి
ఏమిలా ఇంజక్షన్ వల్ల వస్తుందండి ఫీవర్ ఎట్లా అయినా వన్ డే
అలా వచ్చిందా
హ అది ఇంజక్షన్ వేస్తే వన్ డే వస్తుంది అట్లానే తర్వాత నార్మల్ అయిపోతాది తగ్గిపోయింది కాని ఇంకా
ఎండా
హ్మ్
అదే లెండి
అదే ఆ
ఇంకా అండి మరి చెప్పండి